హలో
ఆ ఇప్పుడు ప్రజెంట్ వాతావరణం అంటే ఎండ తీవ్రతలు ఎలా ఉన్నాయండి బయట
ఇడు ఇప్పుడు ఎండ తీవ్రత చాలా దారుణంగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయితది అలాగే చిన్న
అ క్లైమేట్ చేంజెస్ చాలా
ఎండ తతు ఉండేది
అంటే ఇప్పుడు ఆ క్లైమేట్ చేంజెస్ కావడానికి కారణం ఎవరంటారండి
టమిచంగ్ ని సవ దనం మనమే అన్ని ఆచం
ఆ మనమే అని మీరు ఎలా చెప్తారు
అంటే ఇప్పుడు ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవ్వతుందా మన బాడీ చేంజ్ అయ కదా
అంటే క్లైమేట్ మనం పాటు చేస్తేనే చేంజ్ అవుతుది దానింతర అదే చేంజ్ కదంటారు అంతేనా
ఆ అంతే
అంటే ఇప్పుడు మళ్ళీ మనం మన తిరిగిే మన పాత క్లైమేట్ తెచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయా
నైసస్ ఉండవు ఎందు అంటే చాలా మాడిపోయింటామెంట్
అంటే ఎక్కువ మారిపోయిందింటారు క్లైమేట్
ఆ ఎన్న తరం పో అన్న పడం వాన తరం పో ఎండ త అదా ఎన్న
ఏ దానికి తగ్గట్టు
దీని అప్పట్లో చాలా అలా అవుతుంది బంటవు
దాని దాని ఎఫెక్ట్ చనా ఉంది కదా
ఆ దాన్నిపాట్ రైతుల పాలన చాలా ఏపట్ంది
ఆ అవును వర్షాకాలంలో వర్షాలు పడకపోవడం రైతులకి చనా పతున్నా సున్నా కాపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మద్య ఎక్కువ వర్షాలు పడుత్ తున్నయ్ కదా ఎండ కాలంలో ఆ వర్ష్ షాలు వల్ల బయట ప్రజలు ఏమన్నా చాన ఇబ్బందులు ఎదుర్కున్నారా
అవును చాలా ఇబ్బంది పడుతున్నారు వర్షం పడ్తే చాలా ఎండ కస్తుందని పూవ పూ పూవకాలంలో చెప్పేవాళ్ళు
అంటే వర్షాలు పడటడం వల్ల ఎక్కువ ఎండలు కాస్తాయంటార ఇప్పుడు ప్రెజెంట్
హమ్
ఆ దాంట్లోప దాంతో పాటు ఇప్పుడు పాపం రైతులు చాలా నష్టపోతారు కదా ఏ టైం లో వర్షాల టైం లో ఈ టైం లో అయి పడటం వల్ల
ఆ అవునవును
పాపం అప్పుడు రై రైతుల్ని ఆదు కునే వాళ్ళెవరూ
అంటే ఇప్పుడు కాదు కొన్ని గవర్నమెంట్స్ అంటె మేమేం చేత్తం అది మా తప్పు
అవును
అలాంటి గవర్నమెంట్ కి మనం ఏం సమాధానం చెప్తం మరి
ఇప్పుడు బాగు చేసిన వాళ్ళు మనం మన వాల్లే వాళ్ళు సఫట్ అవచ్చు కాబట్టి కొంచ కొంచెం పంట అయినా ఎతుతున్నది బయదించాలి
అంటే మనమే పాడు చేసాం కాబట్టి ఇంకా మనమే అనుభవించాల తప్పదంటారా
మ్ రైతు రైతు భీ ఉం డబ్బులివ్వా పంటంతంచి డబ్బులు ఎక్కువ మనం
పంటలు అమ్మేటప్పుడు కొంచెం ఎక్కువ ప్రైజ్ ఉండేలాగ చూడాలంటారు అంతేనా
అవును
కాపోతే ఇప్పుడు అంటే ఎక్కువ ప్రైజెస్ కూడా ఉండట్లేదు కదా పంటమ్మినప్పుడు
మీరు పంట పంట ఇప్పుడు పైజేస్ ఉండట్లేని అదే బియ్యంతో ఇప్పుడు ప్రైసెస్ ఎక్కువగా ఉంటున్నాయి దాని మీద గవర్నమెంట్ కూడా ఆలోచించి తీ తీసుకోవాలి
అంటే నేను అంటాను ఇప్పుడు డైరెక్ట్ ప్రజలు డైరెక్ట్ ఒచ్చి ఆ ఉంటారు కదా రైతుల దగ్గరే కొనుక్ కుంటే చాల మంచిది అనుకుంటున్నాను నేను
అవును ప్రజల్సి అంత ఐడియా లేదు లై రైతుది ఎదుతున్నాను ఎలా ఉంటారో తెలీదు
అంటే ఇప్పుడూ కాపోతే ఆ కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు కదా అంటే ఆ ఇప్పుడు కొన్ని కొన్ని ఊర్లనే అడాప్ట్ చేసుకోవడం అడాప్ట్ చేసుకొని ఆ ఊర్ల దగ్గరకెళ్ళే కొనుక్కోడం అలా చేస్ కోటం మంచిది అంటారా
మంచిది ఎంకాదు కానీ అలాంటి ఇన్వెస్టర్స్ కావాలా ఊర్లోది
ఆహా అంటే ఊర్లోకోచ్చి కొన్ పోవాలి కదా అంటార
హ్మ్
కొనుక్కుంటే మట్టుకు చానా మంచిది
మ్
ఎందుకంటే రైతులకి సహాయపడ్డోళ్ళు కూడా అయితారాళ్ళు
అవును చఛాయగా ఉంటది దాంతో పాటు మధ్య పేద వస్తుంది దా పాటు
ఆళ్ళకి మంచి పేరు వస్తుంది దాంతో పాటు వాళ్ళకి మంచి క్వాలిటీ క్వాలిటీ కూడా దొరుకుతుంది కదా
అవును నంబర్ వన్ క్వాలిటీ ఉంటది మాట్లాడుతదమ్మా
ట్రై చేస్తే చానా మంచిదని నా అభిప్రాయం ఎవరైనా
అవును ఉబడు బిజినెస్ అద్ అధ్ నువ్వు బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చు మంచి పేరు వద్ది
ఆ పోతే ఇప్పుడు చాలా మంది అలా చేయడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు కదా
రైతులే రైతులే ఇప్పుడు రైతుది చాలా సోషల్ మీడియా తెచ్చి ఆన్లైన్ లో అమ్మ నేర్చితే అయితే బాగుండు అబ్బట్ అయితే బాగుండు
ఏ రైతులే అప్డేట్ అయితే మేలు అంటారా మీరు
హ్మ్
నువ్ రైతుల అప్డేట్ కూడా కావాలి కాకపోతే ఆళ్ళకి అంత
వాళ్ళ వాళ్ళ చుట్టాలయిన వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి ఏవయినా హేల్ప్ చేస్తే బాగుండనీ నా అభిపాయం
అవునది నిజమే ఇప్పుడు మనం హెల్ప్ చేస్తే ఒకరికి హెల్ప్ చేస్తే మనకు కూడా మంచి జరుగుద్ది అంటారు కదా
హ్మ్ ఇప్పుడు మనం ఇప్పుడు మనం చేసి ఆ సోషల్ మీడియా నేర్పించి సోషల్ మీడియాలో అమ్మాలని ఐడియా
అవును కాపోతే కొంతమంది ఏమంటారంటే ఆ చెప్పిచాడ్ లే ఏం చెప్పించాడు కాపో తే మనం హెల్ప్ చేయము కాపోతే చేసాము కూడ చేయలేకుంటారు ఉంటరు కొం
అవును ముందు అలా ఎస్ం చేత్నం చేసిన తర్వాత దాన్ని సరే అయితే అే ఎంత వస్తాయి అని చె అే అప్పుడు ఆ తర ఇంతా చూంతం పదబా
కాకపోతే అలా ఇప్పుడు ఎవరైనా చేస్తుంటే వీన్ని ఒక్కడిని దిక్కలోని చేయడం వాళ్ళు చేస్తారు కదా అంటే వీడికి ఒక్కడికి తెలుసా ఏంటి ఎవరికి తెలియదా అని
ఇప్పుడు గ ఇప్పుడు ముందు అలా ఉంటది చెస వచ్చిన తర్వాత పేరు మచపోతుంద
అంటే ఫస్ట్ అలానే ఉంటది కాబపోతే సక్సెస్ వచ్చాక అందరు వస్తారంటారు మన దగ్గరకి
అవును
అది అది నిజమే ఫస్ట్ ఇబ్బంది ఇబ్బందిలునే ఉంటాయి
అ
కాల దని ఫెయిల్ అయితే అప్పుడు మనం కూడా వచ్చానాలు ఎదుర్కోవాలి కదా
ార్ చేయాలి ముందు స త కాత ఏ మనా అవుద ఏమే
ప్రా ప్రాబ్లమ్నిస్ సాల్వ్ చేసుకోవాలంటారా ముందు మనమే
అ ఇప్పుడు మంచి పని చేస్తే ఎవ్వడం ముందు ఇప్పు మంచి పని జెతే ఎవరు ముందు రారు పెద్ద మంది మ మ సారు నేనున్నా నేను ఉన్నాను
అవును అదే కేసమై చానా మంది కెస్ లెస్ ఉంటాయ్ చూడు అలాంటి
అందుకు ఈ ఇది మాట తో ముందు తీసుకెళ్దా ముందు తీసుకెళ్తాము అని ఆలోచస్తున్నా నేను
అ ఎవరి మాట నమ్మకుండా ముందు మన పని మనం మొదలు పెట్టడం మంచిదంటారా
అవును
ఇంకా మనం ఎక్కువ వాళ్ళ దగ్గర కోనుకోవడం వల్ల మనకు కూడా చానా లాభాలు ఉంటాయా
అవును అది ఉంచిపోతే అది ఒ కంపెనీకె తెల్వదు కంపెనీకని ఎ ప్రాఫిట్ చేస్తుంది
అవునవును ఇప్పుడు బ్రోకర్స్ ఉంటారు కదా మధ్యలో వాళ్ళు తినేస్ తారు కదా మొత్తం
అందుకే మీరే ఏమైనా డైరెక్ట్ రైతులకు డైరెక్ట్ దైంచుకుంటూ కస్టమర్ డైరెక్ట్ అలాంటి ఏమైనా రసంటే చూడచ్చకదా
అవును అదే నిజమే